కార్యక్ నమస్కారం అండి
నమస్క్రామ్ ఆ నే వాళ్ళ మనవరాలకు ఫోన్ చేయంటాండండి మీరు ఫోన్ చేసిళ్ళు ఆయన ఆగుతలేడు అసలే
అవునా అండి వాళ్ళ పెద్ద మార్మరాలు కాటనా ఆహ ఇది ఒక సై ఒక్ ఒకరు మాట్లాడండి తర్వాత ఎదురు ఆగడా ఆయన కొంచెం ముసలలకు కొంచెం అదే అండి ముసలిళ్లకు కొంచెం తొందర ఎక్కువంటందండి చెప్తే వినరండి
ఆ ఆ ఔ
మాట్లాడాలి చెయ్యాలి చెయ్యాలి చెయాలంటాడండి
ఆ
తిన్నారా అండి
తిల్లు కాని మలెన్దుకో చెయ్యంటండు ఆ నా పది నీదంటే నీ ఆగుతవా ఆగవా ఆ శ్రీరాంనవమా
గొడవ చేస్తాండా మీ తాత
ఆ శ్రీరామనవమీ అంటే ఆయనకు కొంచం తిక్క బాగుంటదండి ఎందుకంటే కొంచెం ఇట్లా మాకు కాలువలకు దగ్గ్ దగ్గర వాటరు పోకుండా ఆపిల్లన్డి విళ్లింటి పక్క వాళ్ళు లేదండి ఆమెకు అమూయ అమూయ అమూయచే స్తే ఏమంటడండి ఆమె చేస్తే ఏమనడు గాని ఆ వాటర్ అన్ని ఇటే వస్తున్నాయి అండి ఆమె ఏం చేస్తా దండి ఆమెమన్నా ఫోన్ చేసి ఆర్చేదా తీర్చేదా
ఎవళ ఆదివరు ఎవరు తీరువరు మరి వాళ్ళ తెల్వదా తెలుస్తలేదా మరి ఇ నీళ్లు అటు పోతే వాళ్ళు తిడతార్ త్రని
వాళ్ళు నీటు అంటే మెయిన్ రోడ్డుకు వెళ్ళిపోవాలి కదాండి వి వాళ్ళు లోపట అవేవేవే వే మెయిన్ రోడికి వెళ్లిపోవాలంటే ఇవు వాటరు వాళ్ళు బాణల్లా కట్టెలు వేసిరండి అడ్డం పోకుంట
మల ఆ కట్టెలు తీత్తే ఏందంట ఆ తాతబొయి
వాళ్ళు తీయనిస్తలేరండి గోడ్ తీయనిస్తలేరు మొన్న మొన్నట్లే గొడవయిందట గొడవైన కా నుంచి ఇంకా ఆళ్ల కట్టలేస్తారంట అలా నీళ్ళు పోకుండా చేసారండి అయితే పంచాయత్ చేసి వాళ్ళ గొడవ పెట్టి మరి ఏమంటరో తెలి తెలుసుకోవాలండి అనని చెప్పారండి మొన్న ఫోన్ చేసి మాట్లాడాడండి ఈ విషయం గురించి
అవునా మళ్ళా పంచాయతీ పెట్టాలి కావచ్చు
ఆ లాట్రమ్ బాత్రూమ్ కూల గొట్టాలె మం గోడ పెట్టుకుంటాం అని వాళ్ళు కొత్త్తీలు కట్టుకుంటున్నారంండి అట్లా కూడా గొడవతందాందట గానీ అయినను మామయ్య కూ చెప్తే సరే సరే అంటాడండి ఆడమాకు చెప్తే ఏం చేస్తదండి ఆమె ఫోన్ చేయ్ ఫోన్ చేయ్ అంటాడునండి
మొన్ననే చెప్పిండు మీరు పండుగ వెళ్ళినాక రాన్డి ఇది చేస్తరంటే అత్తలాని అడుగుతడుగావచ్చ అండి వాళ్ళకి పని లేదా
నువ్వు ఇంటికి పెద్ద మనిషి ఇంటికి టికీ పెద్ద మనిషి ఉన్నవు ఇట్లా నీలెందుకు ఎత్తలు వాళ్ళంత దూరం నుంచి ఇప్పుడు అని నీళ్ళ కోసం గీ ఈ న నీళ్ళ కోసం అక్కడ నుంచి రావన్నా చేయన్న అని వాళ్ళతోనే గట్టిగా మాట్లాడాలి గాని నువ్వు ఈ పక్క వాళ్ళతోని మాట్లాడాలి గాని ఆ అవునా అది గవర్నమెంట్ ప్లేస్ అయినాయి అది వాటర్ పోయ ఏదైనా ఎందుకు ఆగబట్టుకుంటువు నువ్వు అట్లా అనీ మీళ్ళతోనే గట్టిగా మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడగా చాగుట నా కొడుకుంరాం
వాళ్ళేంచేత్తరు
ఆ వాళ్ళు చిన్నదానికి పెద్దదానికి ఊకే ఊకే వాళ్ళు కష్టం చే వాళ్ళు కష్టం చే చేసుకుంటేనే అదాయే అట్లా అర్థం చేసుకుంటలేడండి చెయ్యి చెయ్యి చెయ్యి అంటే వాళ్ళు మొన్న వాటర్ కోసం కూడా అక్కడికి ఫోన్ చేసి వీళ్ళు వాటర్ లెవా అని ఫోన్ చేసిళ్ళండి ఇంత దూరం నుంచి ఏదో ఒకటి తాగాలినుకుంటలేదు ఫోన్ చేస్తే వేరే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వారు వారు పట్టుకు
కొడుకు
ఆ ఆల్రెడీ అన్నాడండి సైకిల్ మీద సైకిల్ మీద తెమ్మనే దానికే సైకిల్ మీద తెమ్మనడానికి మిమ్మనంగ పోయి తెమ్మనడానికి ఏమైతుందనీ యా ఉన్నాడండి అంటే ముసలమ్మ అన్నదనా జలుబు చేత్తందండి దగ్గు బాగా తేతాంది అని చెప్పింది
మీ ఇంట్లో వాటర్ తాగితే దగ్గు బాగాలేతుందిని చెప్పింది చెప్తే ఆయన పాపం ఫ్రెండ్ ఫోన్ చేసి ఆయన రమ్మంటే తొందరనే బండిసుకుని వచ్చాడండి తెచ్చిపోయి ఇనండి
హ్మ్ అంటే ఇ ఇంటి దగ్గరన్న అలాక వచ్చి వాటర్ తాగట్లేదా
కావతులేదు అట్లా జలుబు చేస్తుందంట
ఉమ్ జలుబు చేస్తోందా పిల్లలు సౌండ్ లేదండి పడుకున్నారా అండి పిల్లలు
బయట ఆడుకుంటున్నారండి లోపల బాబు పడుకున్నాడు
ఎండ పూర్వ ఏం టెన్వరకే ఆడు తర్వాత ఎండ బాగా కొడతాంది గరైతారు పిల్లలు
వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే ఆడుకుంటార అండి కొసేపు అయితే ఇగ
అదే మరి అండి వాళ్లకి అసలే ఎండాకాలం గాలి అంటూ వ్యాధులు సోకుతాయిండి ఇప్పుడు అమ్మవారు అది ఇది అని అంటాలండి
అవునండి కళ్ళలు మంట మండడం కళ్ళల్లో పొగలు ఎల్లడం జరం రావడం అట్ల అయితన అండి
అదే మరి జాగ్రత్తగా ఉండాలే ఒకరి నుండి ఒకరు స్ప్రెడ్ అయి అది అంటూ వ్యాధి తయారయ్యిందనుకో పిల్లలు కోలుకోలేరు మల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందండి
ఈ ముసలయినా ఇక చెయ్యి చెయ్యి అంటున్నాడుండి ఆ ఈ నీళ్ళు ఇట్లా అవుతుంది మాకు రోజు జేరాలుత్తా అట్లా ఇట్లానే వీళ్ళతోని అనలేక వాళ్ళకి పోన్ చేసి రమ్మంటే ఇక్కడ ఇక్కడనే ఉన్నదా అండి ఊరు రావడానికి
అ అవునండి వాళ్ళది ఎక్కడో వాళ్ళు చాలా దూరం కావచ్చు రెండు రోజులు టైం పడతాది కావచ్చు రావడానికి
హ్మ్ మొన్నటి నుంచి ఫోన్ చేతనే గానీ వాళ్ళకు రెస్పాన్స్ లేదండి వాళ్ళు సప్పుడు చేతలేదు
రా అవునా
పండగ ఆమె రమ్మంటనే రాదు పండకు పండక్కి పండకి రమ్మ
హ్మ్ వాళ్ళ పని వాళ్ళకు ఉన్నది వాళ్ళ ఇగ అక్క నుండి రావాలా పోవడం ఏందని వాళ్ళు చూస్తున్నారు కావచ్చు
హ్మ్ ఆల్రెడీ ఇక్కనంట సర్పంచ్ కి ఇంకె ఎవలువలుకో చెప్పారట ఇట్లా ఓనికి తెలీదండి వాటర్ ఓని ఎతలేరుని చెప్తే వాళ్ళు మరి మా మామ మామయ్య అత్తనే అయితది లేకపోతే కాదు దని చెప్పారండి వీళ్ళ భయపడతారు వీ వాళ్లు భయపడతారండి వీళ్ళు
వా ల్ వాళ్ళదే తప్పున్నది మీద వీళ్ళదే మంచి ఉన్నది మరి ఎందు గరు ఎట్లా మీ యరు హనుమాన్
ఇంట్లో ఇంటి పెద్ద మనిషి ఉన్నప్ ఇప్పుడు అన్ని రకాలుగా చూసుకోవాలండి ముసలైనే మనసు ఇంట్లో మీదకే కై కై మంటాడండి
కాదా అండి మరి
హ్మ్
హుమ్
ఆయనకు కొంచెం డ్రింకే డ్రింకేసి వచ్చినట్టున్నదండి ఇప్పుడే ఎక్కడయ్యో మరి బైసలు
ఆహా పిజన్ పైసలచ్చమీచ్చు అందుకే ఆగట్లే ఆగట్లేదు పపచ్చిదివచ్చు డ్రింక్
ఎవరు ఓపిస్తారంండి ఎవరు ఓపి అ
అ
ఉ
అమ్మయి నత అంది అమ్మదిన్నదా మరి
కాల్వ లా తీసి అంద ని బట్టల బిండుడు బట్టలు బిండే నీళ్ళలు బోల్దామ నీళ్ళలు అన్ని వేస్తున్నాయి అట్లా స్ప్రెడ్యి ఇట్లా పక్కకున్న వాళ్ళలకు జరాలు జర రావండి వాళ్ళు పైపు వేసుకో వాళ్ళ పైప ఇటు వాట రాస్తున్నాయి అటు వాట వేస్తున్నాయంండి అట్లా అయేస్తున్నారండి సిగ్గులు మానాలు ఉంటే మంచిగా ఉండండి
అవును అట్ చేస్తతే మరి ఎట్లా ఇంటికాడ పిల్లలు ఉంటారు వాళ్ళు ఉంటారు మర్చియే వాళ్ళ ఎలుంటు ఇటు కాలవదితే అటు కాలువదితే నీళ్ళు ఎట్లా పోతాయి అది వాళ్ళ తెలియదా వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేయరని వాళ్ళు అనుకుంటారు
పైపు మళ్ళీ అటునుంచి కాలువ తీసి పైపు వేసుకునేదే కదా వాళ్ళ నిద్రమొక్క పడు నిద్ర మొక్క పొడు వేసుకుంట రడి
ఎ నుండి పైపేసుకుంటే అయిపోతాయి కదా
కాలువల వేసుకుంటే అయిపోతు కా వీళ్ళ వీళ్ళ నీళ్ళు వాళ్ళ నీళ్ళు వీళ్ళ నీళ్ళు వాళ్ళ నీళ్ళు ఒక సైడ్ పోతాయి కదా కాల్వ పెట్టిందే కాల్వ పెట్టింది కింది నుంచి మీ పై వాళ్ళకు పోడం పై వాళ్ళ ఇంటి ముందు నుంచి పోవడానికినేది దానికి తా అద అద తెలే
అదే పైనళ్ళ నీళ్ పోడాకైనా సడి కలువదిస్తారు అ చల్కాడ నుండి పోకుంటే ఎట్లా పో
ఆ అట్లా చేస్తానులాండి ఇక వీళ్ళు ము
నివ ముసరలు భయపడతాలి కొడుకతనే ఏయితరు అద అతను చేస్తారు మళ్ళా అప్పుడు అది చేస్తారు ఆఖరికి మళ్ళా ఏం చేస్తారు పాటు
ఆ
గట్టిగా మాట్లాడారు వీళ్ళు ఆ ఒక్కడు మాట్లాడతాడు అజే ఉత్తర కాదు మరి దానికి వెళ్తేలేదా మరి ఇ వాళ్ళ నీళ్ళు ఎట్లా పోతా మరి వాళ్ళ కాండే అంత అది ఉన్నది ఆ ఈ నీళ్ళలు ఆ నీళ్లు జామ అయితానే మరి మా నీళ్లు మరి నరు మాట్లాడితే నన్ను మాట్లాడదామా ఇంట
వాలు అనే వాళ్ళ ప తక్కింటైనే వాళ్ళ మామ తీస్తా అన్నాడట తీస తీసి అన్నాడట తీర్థలేడు ఏమ లే ఆడళకి భయపడతాలండి వీళ్ళు ఆడలు కొట్టే రకాలు ఉన్నట్టున్న వాళ్ళు
ఆ ఆడలు భయపడితే అలాం అట్లా పడితేట్లా పడితే తింటంది
మీ
సమాన మరాలకి ఏస ప అయన ఆల్కంట అవుం మళ్ళ బిల్ంగ్ పౌడ ఇట్లా పోసుకుంటేనే ఈగల దోమలు అనేవి సస్తానే
అదే మరి ఈగ దోమలు ఇప్పుడు దోమలు అంత మురిగి మురిగి వాసం కాదాని అంత ఒక్కక్కడ జామ్ అయ్యి అది కట్టలు వేసుకొని అది పద్ధతి అన్నట్టు మరి దాన్ని
ఉమ్
ఆ
మరి అవతల్ది వీళ్లు చేస్తుంటే గుర్తుందా నాకు తెలుస్తుంది ఆళ్లకి రమండలు ఉన్నాయి కాగానీ డూటీ కడ ఇవ్వలేరాట అండి ఒక్కడే ఉన్నాడట అందుకే అక్కడ చూసుకుంటున్నాడు
డ్యూటికాడ లేవరండి ఇంక డ్యూటికాడ మంచి పెట్టాలి మరి ఎందుకు ఇలా నాకు ఉంటే ఆ నీళ్ళని ఆయ ఆయి మల్ళ అంతార కాదా ఇ ముసలాలో అయ్యో ఒకడే కొడుకు ఆననికి అట్ల అవుతుంది ఇట్ల అయితు అని ఆలోచిస్తే ఆయన పట్టించుకోకుండా ఆయన పని ఆయన నే జెప్తే ఏమవుతుది ని అ జెప్తే అయితుద అను వీల్లు
హ్మ్మ్ ఆడికి పోనారు ఉన్నారు ఏం చేస్తావ్
ఇంత వేర
అందరు లంగాలు వారు అంత
అందే ఒకడు మంచిగా బతుకి తే ఓర్వరు కానీ పట్టు ఒకరు మంచిగా బతకద్దు వాళ్ళే మంచిగా బతకాల
కాల్ సుస్తయిందడి
అయిందండి